హలో ఆ బాగున్నారా అండి ఆ బాగున్నమండి బాగున్నర మీరు ఆ బాగున్నం అండి తిన్నార అండీ లేదండి తిన్లేదు పవర్ లేదు మాకైతే చుస్తున్నమండి ఔన తిన్నరా అండీ మీరు
ఆ మేమ్ తిన్నమండి ఇంతక్ ముందే తిన్నం
ఆ ఏం చేసారండి మరి ఏం కర్రీ చేసారండి ఈ రోజు చికెన్ చేసనండి పాప హాస్టల్ నుంచి ఒచ్చింది ఔనా చికెన్ చేయమంది ఐతే చికెన్ చేస ఫ్రైడే తింటారండి మీరు లేదండి మేం తినం గని ఇగ పిల్లలక్ పెట్టెస్తామండీ ఆహా అవునా ఇగ హాస్టల్ ఫుడ్ అంటే ఎట్లుంటదండి అది చప్పగ ఉంటదండి ఇగ అవును ఇగ అందుకే పాప మళ్లీ వెళ్తదండి ఫిఫ్టీన్ డేస్ కి ఆహా మళ్ళి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నయ అండి సమ్మర్ హాలిడేస్ ఎ క్కువ ఉండయండి వాళ్లకు ఏంసెట్ కోచింగ్ ఇస్తారు ఆహా కోచింగ్ ఇచ్చే వాళ్ళకి సమ్మర్లో కాలేజ్లు ఉంటదండి అదే అండీ ఇగ అందుకే తను ఉన్నంత వరకయ్న గుడ కరెక్ట్గా పెట్టాలని ఆవును అవును మేమ్ తినకున్న గుడ ఇగ పిల్లలక్ అయితే తప్ లేద్ ఇగ హాస్టల్ నుంచి ఒచ్చిన వాళ్ళు అది సప్పటి తిండి తిని తిని కొంచెం ఒచ్చిన తర్వాత నాన్వెజు కొంచెం ఆళ్లకి ఇష్టమైన ఫుడ్ వెట్టడం వల్ల ఔన్ కొంచం కవర్ అయ్తదండి ఆ ఔనండి అందుకే అండి తిస్కొచ్ అయిందా అండీ మీది తిన్నర అండీ ఆ తిన్నమండి ఏం చేసారండి ఈరోజు నేనా అండి వంకాయ చేసినండి ఇంతక్ ముందు ఆహా తిన్నరా అండీ మీరు ఫ్రైడే ఆ చికెన్ అట్ల నాన్ వెజ్ తింటర ఆ అంటే మా సార్ నిన్ననె తిసుకొచ్చారండి ఆహా ఆ మేమ్ ఫ్రైడే సాటర్డే మండే ఉహు తినమండి ఆహా హ ఊ అయ్తె మీ దగ్గర సంక్రాంత్రి పండగ ఏ విధంగ జరుప్కుం టదండి సంక్రాంతి పండగ చాలా బాగ జరుపుకుంటారండి ముందు రోజూ ఆ భోగి స్నానాలని జేస్తారు మళ్ళీ భోగి మంటలు ఉ ఇంకా చిన్న పిల్లల చిన్న పిల్లలకి భోగి పండ్లు కూడా పోస్తారు కదా అవునండి భోగి పండ్లు మా దగ్గర అయితే పోస్తారు అవునండి మా దగ్గర కూడా పోస్తారు భోగి పండ్లు ఆ మళ్ళీ కొత్తగా ఆ పెళ్లియినా జంటలను కూడా తీసుకొస్తారండి. భోగి స్నానం ఇక్కడే చెయాలి అని అవునా
ఆహ మా దగ్గర ఏవి లేదు కానీ భోగి పండ్లకు పోస్తాము నేన్ నెక్స్ట్ ఏంటి అంటే బోగి
భోగి మంట పెట్టి అందరికి చురుకు ఇట్లా పెట్టిస్తరు ఆహా అవునండి వాళ్ళకి ఏమన్నా ఉంటే పోవాలి ప్లే అన్నట్టు పెడతారు కదా ఆ అట్లా అనేసి పెడుతారు మా దాంట్లో ఇగ పొద్దున్నే బోగి మంట దగ్గర వాటర్ పెడతరు అదే వాటర్ అందరు కొంచం ఓక ఓక చెంబులు కలుపుకుంటారు. అంటే మనం స్నానం చేస్తే వాటర్ ఉంటాయి కదా అ భోగి మంటకు వేడైన వాటర్ ని అందరు కొంచెం కొంచెం స్నానంలో సానం పోసుకుంటారు అండి ఆరోజు కూడా మంచిగా ముగ్గులు వేస్తాము అవునా ముగ్గుల అయితే బాగా స్పెషల్ అండి సంక్రాంతి అంటేనే ముగ్గులు స్పెషల్ ఉంటది అండి అవున సంక్రాంతి అంటేనే అసలు ఫస్ట్ ఫల్ ముగ్గులే ఒక వారం ముందు నుంచి మొత్తం తింపుడు ముగ్గులు అవి ఇవి బాగ వేస్తారు అండి మాసైడు మా సైడ్ అయితే గిరకతోనే వేస్తారండి గిరక ఉంటాయి కదండి ఆ అవునవును అసలు కొంత మంది ఇట్లా చేయితోటే ఎస్తరు కానీ చేయి తోటి రాని వాళ్ళు గిరికలు కూడా తీసుకొస్తారు అవున
ఇంకా ఏంటంటే మా దగ్గర ముగ్గుల పోటీలు కూడా చే కండక్ట్ చేస్తారండి. మంచిగ సెలబ్రేషన్ చేసుకుంటాము నెక్స్ట్ డే ఎ మంచిగా సంక్రాంత్రి ఆ అప్పలు గారెలు అవి ఇవి చేసుకుంటరు.
ఆ ఉ అవునండి మేము ఆ ముందు ఫైవ్ సిక్స్ డేస్ ముందు అన్ని అప్పాలు చేసుకుంటాం అండి చకినాలు గారెలు కార పూసలు కరిజలు అరిసెలు అవి లడ్డులు మేము కూడా వారం నుంచే సంక్రాంతి పండగ వాతావరణం వచ్చేస్తదండి.
అని చేసుకున్నా కానీ పండగ రోజు కూడా గారెలు పూరీలు
పూరీలు ఏదైనా స్వీట్ ఐటం అట్లా చేసుకుంటాం కంపల్సరీ పండగ రోజు అయితే కంపల్సరీ నానబెట్టిన పప్పు తోటి గారలు చేసుకుంటాం. అవునండి పూరీలు చేసుకుంటాం. అట్లా చేసుకుంటాము నెక్స్ట్ డే కనుమ రోజు
నాన్ వెజ్ తెచ్చుకుంటాంమండి కంపల్సరీ
సరి ఆ రోజు అయితే రతం ముగ్గేస్తారు కదాండి ఆ అవునవును కంపల్సరి రతం ముగ్గు ఎస్తారు ఆ రోజు ఇలా వాళ్ళు నోముకునే వాళ్ళు కూడా వాయనాలు ఇస్తారు. ఆ వాయనాలు ఇస్తారండి. మాకు నోములు లేవు కానీ, వాయనాలు ఇస్తారు. మా చుట్టుపక్కల వాళ్ళు ఇస్తారు వాళ్ళకి అంటే వాయనం తీసుకోవడానికి వెళ్తామండి మేము కూడా ఆ సంక్రాంతి రోజు శబరిలో జ్యోతి కూడా కనిపిస్తదన్
అవునా అండి నా
నాకు తెలివదు అండి అవున చాల అలా ఎట్లా తెలుసా అసలు దేవుడే ప్రత్యక్షంగా ఒక జ్యోతి రూ రూపంలో ఒక గుట్ట పెద్ద కొండ పైన కనిపిస్తాడండి. అది వండర్ నిజం అవునా నేను ఈ విషయం ఏంటం నే న్యూస్ లో విన్నారండి అవు అనిపించింది కానీ అంత క్లారిటీ తెలీవదు నాకు అవునండి అవును
ఉమ్ అయితే మేమైతే సంక్రాంత్రీ పండకి
పండకీ చాక్నాలు చేసుకుంటాము గారెలు కారం
గర్జలూ నెక్ట్ ఏంటంటే ఇవి ఏమన్ అర్ష్
ఆర్షలు బూంది లడ్డు రవ్వలడ్డు చాలా రకాలైన ఇటువంటి పిండి వంటలు జేసుకుంటంమండి ఓకే ఓకే ఆహా కానీ ఈ అన్ని చేస్తున్నా ఫస్ట్ మేము చక్కినాల్ జేసుకుంటాం ఎందుకంటే స సంక్రాంత్రీ అంటే స్టార్టింగ్ చక్కినాల తోటె స్టార్ట్ చేస్తామండి మీరండి మేము అని గుడమండి చకినాలే ఫస్ట్ చకినాలు గారెలు కార పుసలు లడ్డూలు ఇవన్నీ చేసుకుంటాం ఫస్ట్ మాత్రం చకినాలె ఏ ఆ మంచిగా గౌరమ్మకు పెడ్తము ఊ పెట్టి మద్ మద్దల గౌరమ్మ పెట్టి ఇగ సక్కినలు పోయడం స్టార్ట్ చేస్తారు అండి అవును అండీ మేం కూడా ఇప్పుడొకక్కడ ఐగురు చకినాల జుట్టనికి వచ్చిన వాళ్ళక్ గూడా పస్పుకుంకుమ గంధం పెడ్తామండి ఆ అవి అవును అండీ మళ్ళీ మనం పెట్టిన గౌరమ్మ ఫస్ట్ గౌరమ్మ పెట్టి దాని చుట్టూ తొమ్మిది చుట్లు చుట్టి చకి చేస్తాము కదా ఆ గౌర్ అయినా గూడా తర్వాత మళ్ళీ మొహానికి రాసుకుంటాంమండి ఆ గౌరమ్మని కూడా
అవునా అంటే మా దాంట్ల ఏం జేస్తారు కొంతమంది అంటే పొహ మొహానికి రాసుకుంటారు కొంతమంది ఏం జేస్తారు తులసి చెట్టు దగ్గర పెడ్తారు
ఆహా
ఉమ్ కొంతమంద్ అంటే ఒక్కొక్కరి యచ్చారాలు ఒక్కొక్కలాగున్
ఉంటాయి కదండి అవునండి అవును
ఉమ్ ఇంకా అది గౌరమ్మ పెట్టిన చక్నం ఉంటద అది లాస్ట్ కి తీస్తామండి
తిస్తామండి ఆహ హ అవునండి మేము కూడా నెక్స్ట్ లాస్ట్ కు తీస్ ట్టి కలుస్తాం అండి మనం ఏదైతే కంప్లైట్ అయి తది ఇగ అప్పాల్ జెయడం అని అంటామో అగోప్ అప్పుడ్ దీసి కలుస్తం ఆ అవునండి మేం కూడా సేమ్ అట్లనే చేస్తామండీ
చాక్నలు అరిశలు ఒక రోజు చేస్తాం ఎందుకంటే ఆ అయి పిండి తడి తడ్పిన పిండి కదండి ఇగ కొంచెం అంటే దానికి అందాజ కొద్ది
కొది పెడ్తాం ఇట్ల గర్ అరిసల కొంచెం పిండి తీస్తాం షగినకు కొం కొంచెంపిండి నుంచీ అట్ల జెస్తాం చక్కినాలు అయిన తర్వాత్
క్షవ్ జేస్త
అర్షల్ జెస్తామండి మీర్ చేస్తారాండి అర్షలు ఆ చేస్తానండి అర్షలు అంటే మాకు పిల్లలు గాని మా సార్ గాని ఎక్కువ ఇష్టపడరు నాక్ గూడా ఎక్కువ ఇష్టం ఉండదన్ అండి నేనూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటా అర్షలు ఎప్పుడైనా ఔన మీకు చేయడం వస్తదాండి అర్షలు ఆ లె రాదండి అమ్మ చేస్తది
ఆ
అమ్మ చేస్తే పంపిస్తది ఇంకా అసల్ అవ్వని చేస్తే ఆ అన్నీ జెస్తదిలేగాని ఇంకా ఇక పీడ పండగ చేసుకోవాలి అన్నట్టుగా మేము చేస్ కొన్ని కొన్ని జెస్కుంటామండి సంక్రాంతి పీడ పండుగ అంటరు కంపల్సరీ ఎవరు ఎన్ని వంటల్ వంటకాలు పంపించినా కానీ మన ఇంట్లో కూడా ఏమంటార్ మూకుడ్ పెట్టుకోవాలంటారు పెట్టుకోవాల అవును
కంపల్సరీ పెట్టుకోవాలీ అన్
కోవాలి అనేసి అంటారు అవునండి
ఉమ్
అదే మె నేనైతే హర్షల్ మా సార్కి హర్షల్ చాలా ఇష్టమండి ఇంకేంటంటే బెల్లం తోటి చేస్తాం కాబట్టి అది మంచి హల్త్ కూడ మంచి దనేస్ చి చేస్తాం న నండి నేను ఆహా హ ఆ బెల్లం తోని హెల్తీ ఫుడ్డు కదండీ ఆ కొంతమంది చక్కర తోటి చక్కర తోటి గుడా చేస్త కుంటారండి అ నేనుంటంటే బెల్లం ఆరోగ్యనికి మంచిది. కాదా అనేసి అహహ బెల్లం తోటి జేస్తా అట్లనా ఇంకా దాంట్లో నెయ్యి వేస్ స్తాను ఓకే నెక్స్ట్ కుడుత పౌడర్ అ ఉమ్ ఇలా తవ్ కొంచం తురుమి అది కూడా వేస్ తను
నెక్స్ట్ ఏంటంటే నువ్వులు ఉంటాయి గదండి కొంచం పెనం మీద ఇట్లా ఏంపి ఎందంటే అవి చల్లగాయినదాకా కచ్చడిపప మిక్సీ పట్ ట్టేస్తాండి దాని కూడా ఆనకం పట్టే హ్య
కంపట్టే హ్యాన్ పనకం వచ్చింది అన్న టైం కే అ అవన్నీ వేసి కలుపుతా ఇలాయిచి వేస్తా ఓకే నెక్స్ట్ ఇగ అనకం పట్టేసి పిండి అంతా కల్పిస్తామండి ఓకే అహ్హ్ ఇంకా పిండి గట్టి పడకుండా ఉండడం కోసం
మీద నెయ్యి
అ నెయ్యి అయినా, ఆయిల్ అయినా వేస్తానండి ఆహా లేకుంటే అవి ఆయిలైనా, నెయైన వేయకపోతే పిండి కన్స్టెన్సీ అనేది ఉమ్ గట్టిగా అయిపోతది అవున టైం అయినా కొద్ది గట్టిగా అయితది టై
ఉన్నదనుకో బయట గాలి లోపల పిండిల పోదనేసి మనం ఉమ్ అ ఫస్ట్ ఎంత లూజ్గా పట్టుకున్నామో పిండి. అంతే ఉంటదండి మన అయిపోయే వరకీ ఆ కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయా అండి దాన్ని పాటిస్తే మంచిగా పొంగుతాయి. మంచి ఉంటాయిండి టేస్ట్ కూడా బావుంటది.
బావుంటదండి ఉమ్ హుహు మీరే అనకం బడతరా తండి మరి ఆ చెప్పండి మీరే ఆనకం బాడ్ తర అండి ఆ నేనే పడతానండి నాకోస్తది. ఆహా అన్ని పిండి వంటల్ జేయస్తాదా అన్ని వస్తాయండి. మా అమ్మ చేసేటప్పుడు చూసి నేర్చుకున్నానండి అన్ని. ఓకే ఆహాహాహ అ కొన్ని కొన్ని పక్కన అంటే కొంచం పిండించుకోని అట్లా ట్రై జేస్తునా మ్ తర్వాత్ తర్వాత ఇగ ఎక్కువ క్వాంటిటీ లో చేయడం అలవాటయిపోయింది. ఆహా ఓకే
మ్
అవునండి కొంచం కొంచం జేస్కుంటా అంటేనే వస్తది. లేకుంటే ఒకరి పైన డిపెండ్ కావల్సో ఆ అదే ఇంక ఎప్పటికి మనకు ఎవరచ్చి జేస్తారండి. అవునా
చ్ సరే అండి ఇంతసేపు మీ సమయాన్ని నా కోసం కేటాయించినందుకు థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.
వెదేలు మీక్ గుడా ధన్యవాదాలండి.
ఓకే అండి ఉన్
ఒకే అండి ఉంటాను ఒకే